అలా
హలో
ఆ హాలో మాట్లాడండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
ఏమి చేస్తన్నా అండి
ఏం లేదండి ఇప్పుడే తిన్నామ అండి పల్లీలతో ఉప్మా చేసింది మా అమ్మ తిన్నాం
అవునా బాగుందా
చాలా బాగుందండి టమాటా పచ్చడా అంచుకు పెట్టుకొని తిన్నామండి
అవునా అందులో కొంచెం ఆ నేను తిన్నానండి మేము కూడా ఉప్మానే చేసింది మా అమ్మ కూడా కాకపోతే నాటు రవ్వతో ఉప్మా చేసింది కపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందినమాట తినబు కాలేగాని తిన్నా ఎందుకంటే మళ్ళ మ ధ్యానం వరకు ఆకలి అయితది కదా అనేషి
అవునండి ఈరోజు మామ్ మా నాన్న చికెన్ తెస్తా అన్నాడు తినాలిగా
చికెనా అండి ఎలా చేసుకుంటారు చికెన్ కర్రీ మీరు ఫ్రై య్యా లేక కపోతే కర్రీ గ్రేవీతో చేసుకుంటారా
మేము నూనెతో నూనెలో ఫస్ట్ చికెన్ ముక్కలు కోసి అందులో ఎయించతాం అండి తర్వాత నే ఉప్పుక ఆ అల్లం పేస్ట్ ఎస్తామండి టేస్ట్ కోసం
ఆ ఓకే అవునా అలా చేస్తే కొంచెం బాగుంటుందా
అవును బాగుంటదండి చాలా బాగుంటం మీరు ఒకసారి ట్రై చెయండి ఉల్లిగడ్డలు టమాటా లేకుండా చికెన్ కూర చేసుకోండి సూపర్ ఉంటది
అవున నేను ట్రై చెయాలే
ఉమ్ చెయండి ఒక ఒకసారి ఉమ్
అవునండి మీకు ఈ యానిమేస్ మీద యానిమేషన్స్ మీద ఏమైనా గ్రిప్ ఉందా
ఆ తెలుసఅండి నాకు ఒక స్నేహితుడు ఉంటాడు ఆనిమేస్ అంటే చాలా ఇష్టం అనమాట ఆయనను చూసి నాకు యానిమేస్ అంటే ఇప్పుడు మనం బాహుబలి సినిమా ఉంది కదా అందులో కొన్ని సీన్స్ అన్ని కలిపి మనం ఒక సినిమా ఒక వీడియో లాగా క్రియేట్ చేసి మనం అమ్ముకోవచ్చండి వాటిని పైసలకి
అవునా అండి బాగుంటాయా అనిమేషన్స్ ఐ గెస్ నాకు వచ్చు కొన్ని చూ నాకు చేయాలని ఉంటది
అవునా అయితే మీకు ఒక కా నేన్ ద్ దాని గురించి మీకు కనుకోమని చె కనుక్కకోమంటే చెప్పండి నేన్ కనుకుంటా ఏదా ప్రాజెక్ట్స్ మీరు సబ్మిట్ చేయాలో ఎవరికి సబ్మిట్ చేయాలో ఏ మేనేజర్కి సబ్మిట్ చేయాలో
ఓకే అండి కనుక్కోండి ఒకసారి నాకు చాలా ఇంపార్టెంట్ అండి
అవునండి కానీ ఇప్పుడు ప్రస్తుతం కైయితే సాఫ్ట్వేర్కి వచ్చినంత జీవితం అయితే రాదు కానీ ఫ్యూచర్ లో మాత్రం చాలా వస్తదండి ఆనిమేస్ మీద
అవునా ఎలాంటి ఆనిమేస్ చూసారండి మీరు
బాహుబలి సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి కదండి. అట్లా ఒక వీడియో చూ ఒక యానిమీ చూసినా. ఇంకా నరుటో, బరుటో అని కొన్ని ఉంటాయండి. నాలుగు వందల, ఐదు వందల ఎపిసోడ్స్ ఉంటాయండి. చాలా పెద్ద సినిమా అది.
అవునా అండి
స కాని రోజు చూస్తనే ఉంటాం. ఒకవేళ మా మాకు ఒక దోశ్ ఉంటాడు. పొద్దున్న నుంచి ఇరవై గంటల దాకా లేచిండంటే, పొద్దున్న నుంచి మొత్తం అదే చూస్తాడు యానిమీనే.
అవునా అండి
ఉ
నేను చూస్తున్నా ఈ మధ్య లూనా అనుకుంటా ఇంకా ద గుడ్ డైనోసర్ ఆ టాంగెల్డ్ ఆ ఇలాంటివి చూసాన్ని కూడా నాకు చాలా ఇష్టం. ట్యాంగిల్లు అయితే చాలా ఇష్ ఇష్టమైన మూవీ అండి యానిమేషన్స్ లో
కూడ విన్నాము
హూ
అవునా ఐడియాస్ ఉంటే చెప్పండి నేను ప్రాజెక్ట్ చేపిస్ లేకపోతే మీరే చెయ్యండి. మీకేమైనా ఐడియాస్ ఉంటే చెయ్యండి.
ఓకే అండి ఉమ్ ఓకే నేను చెప్తానండి వాటి గురించి ఉ ఇంకా ఏ టైప్ ఆఫ్ మూవీస్ చూస్తారండి మీరు
ఇయ ఉందా ఏ టైప్ అంటే మొన్ననే టీవీలో వస్ టే ఒకటో తారీఖ్ అని ఒక సినిమా చూసినా అండి. అందులో ఒకటో తారీఖు రాగానే, నాన్నకిల్లి బిల్లులు పడతాయి. పాల బిల్లు ఇంటి బిల్లు మ రెన్స్ బిల్ అని అన్ని పడతాయండి ఇంట్లా
అవునా అండి
ఆ మీకు తెలుసా అండి ఒకటో తారీఖు సినిమా చూసిరా
లేదండి లేదని చూడలేదు చూడాలి
ఆ అందులో అందులో నాన్న నాన్నగారు కష్టపడే నిలవ జీతం అంతా ఒకటి తారీఖ్ అయిపోతా అని ఒకస్ సినిమా ఉంటదండి చూడండి ఎక్కువ ఈటీవీలో వస్తది.
ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి అలానే కదా అలానే ఖర్చు అయిపోతాయి. ఒకటో తారీఖు అంటే వాళ్ళకి బిల్స్టే
అవును అయితే పాల బిల్లు కట్టాలి. నీళ్ళ బిల్లు కట్టమంటడు. పా వాళ్ళ కరీ
వాయిస్ బ్రేక్ అయితుందండి అవునా అండి
ఉమ్ అవునండి ఆ చెప్పండి
మీ వాయిస్ స్ట్రక్ అయింది. ఒకసారి మళ్ళీ వినిపిస్తుందండి
హలో
ఆ హలో విన్పిస్తుందా
ఆ మాట్లాడండి నాకు వినిపిస్తుంది
ఆహా అవునా మిర్ లస్ లైఫ్ అంటేనే జీతం రావడం ఖర్చు పోవడమే ఉంటుంది మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే జీతం రావడం ఖర్చయిపోవడం ఉంటుందండి అని చెప్తున్నాను నేను
అవునండి కానీ మన మనం సేవింగ్ చేసుకోవాలండి సేవింగ్స్ సేవింగ్స్ తీసుకోండి ఫ్యూచర్ లో మీకు ఇంపార్టెంట్ అయిత మీ పిల్లలకి ఆ పిల్లలకి
ఆ చిట్టీటి వేసుకోవాల అంటారు కదా చిట్టి అయినా ఏదైనా హెల్త్ కేర్స్ అవి కట్టుకోవడం ఆ మీకు హెల్త్
ఆ పొదుపులు కట్టండి పొదుపులు
హెల్త్ కేర్ గురించి ఏమైన్నా తెలుసా అండి
ఆ తెలుస అండి హెల్త్ కార్డు తీసుకోండి ఆరోగ్య్రీ ఇప్పుడు మనం కొన్ని హాస్పిటల్స్ పోతే ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఒకటి ఉంది కదాండి తెలంగాణ వాళ్ళకి
అవునండి
హలో ఆ అయితే ఆరోగ్యశ్రీ కార్డు కా కాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పో పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పోవడానికి మనం హెల్త్ కార్డ్ అని కొనుక్కోవచ్చా అండి మన వయసు బట్టి మనకు ఒక పాలసీ ఇస్తార అనమాట
ఆ
మీరు ఒకవేళ తీసుకు తీకోవాలనుకుంటే తీసుకోండి అది ఇప్పుడ ఏమైనా మీక ఏమన్నా అయింది అనుకోండి సడన్ గా ఇఫ్ జరగదు జరిగితే అలాంటి సిచ్యువేషన్ లో మీ నాన్నగారు లక్షల లక్షలు కట్టలేరు కదా హాస్పిటల్కి ఆ కార్డు పట్టుకొని వెల్ప్ మనకు ఫ్రీగా జరుగుతుది ఫ్రీగా జరుగుతుంది అనమాట అక్కడ
ఓ అవునా నేను చేసుకోవాలి హెల్త్ కార్ది
ఆ మీకు చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకు చెయ్యండి మీ మీ ఇంటి వాళ్ళకి కూడా చెప్పండి పక్క వాళ్ళకి కూడా ఇలా ఉ చెప్పండి చదువుకోలోళ్ళకి కూడా చెప్పండి ఇట్లా ఉంటది హెల్త్ కార్డ్ అని
ఆ అవునండి చెప్తామండి మేము
మొ ఆ మొన్న మా ఫ్రె మాకు తెలిసిన వాళ్ళండి వాళ్ళ క ఈ రెండు లక్షలు ప్రీమియం వచ్చిందండి అంటే వాళ్ళు ఎప్పుడో పైసలు కట్టిర అనమాట వాళ్ళు ఫస్ట్ కష్టాలలోనే ఉన్నారు ఇప్పుడు అయినా నెల నెల పదిహే మసలాని పట్టుకున్నారున్నా లేకపోయినా ఇప్పుడు మాత్రం మంచిగా రెండు లక్షలు క ఆపరే తను ఏదో ఆప్షన్ చేయించుకుందంట
అవునా
ఫ్రీగా చేయించుకుందాండి ఫ్రీగా చేయించుకుందా అండి
ఓకే హెల్త్ కార్డ్ మీద ఫ్రీగా చేయిించుకుందామెే
ఆ మీ మీరు కూడా అట్లా చెప్ప ఆ నిజమే జరిగింది అది నేనైతే చూసినా నేనైతే నా కళ్ళయితే అబద్ధం చెప్పావు కదాండి
అవునండి
ఉమ్ మీరు కూడా చూడండి మీకు దాని గురించి కనుక్కోండి గూగుల్ ల్లో చూడండి ఇప్పుడు ఎంత ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే పది నిమిషాలలో అంత తెలుసుకోవచ్చా అండి మీరు వాటి గురించి
అవునండి ఓకే మీరు నాకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి దాని గురించి లేకపోతే నేను ఆ గూగుల్లో అయినా దేంట్లో అయినా చూసి మా నాన్నగారికి చెప్తాను మా నాన్నగార ఏమో ఎలా చేయాలనేసి కనుక్కుంటారు కదా
అవునండి కనుక్కోండి చాలా ఇంపార్టెంటే అండి ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలవదు రేపు ఏమవుతుందో మనకే తెలి రేపు బతుకుంటామో బతుకుంటామో తెలవాదు ఏం జరుగుతుందో సమాజానంలో ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయో తెలియదు అసలు మనకేమవుతయో తెలవదు ఒక్కొక్కరి ఒక ఆయనకైతే నైట్ నైట్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి నాకు తెలిసిన వాళ్ళకి ఒక అంకుల్కి
అవునా
ఆయనను చూసినాక నాకు భయమవుతుందండి మాకు కూడా హెల్త్ కార్డు లేదు మేము కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాం ఆయనను చూసినాకనే
ఆ నేను మా నాన్నగారికి చెప్పాలండి వాళ్ళు
అట్లా జరుగుతది అని కాదు గాని ఇఫ్ జరిగితే మన దగ్గర ఖర్చు పెట్టేంత స్తోమత లేదన్నమాట మా దగ్గర ఇప్పుడు ఉమ్ అందుకే ముందే కట్టుకున్నాం అనుకోండి జాగ్రత్తగా ఉండొచ్చు కదా మనం
కరెక్ట్ ఏ మీరు చెప్పి
ఆ అందుకే ముందు జాగ్రత్తగా అంతే మనక ఏదో అవుతది అని కాదు కాగాని ఇఫ్ చూజ్ అవుతుది అని తెలుసు నాకు
అండి మీరు ఈ త్తెనాలి రామకృష్ణ సీరియల్ చిన్నప్పుడు వచ్చేది చసేవారా
ఆ చూసినాం అనుకుంటాను కాని నాకు గుర్తులేదండి డోర బుజ్జి అవి తెలుసా అండి టామ అం చెర్రీ
ఆ తినాలి రామకృష్ణ అని చాలా బాగుంటదండి అదయితే మేమయితే ఇ స్కూల్ నుండి రా రాగానే ఈవినింగ్ కాగానే ఫోర్ ఓ క్లాక్కిి డిస్ప్లే వస్తుంది టీవీలో ఆ స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి ఆ తెనాలి రామకృష్ణ పెట్టుకొని చూసేది అని బల్లే బల్లే గా తెలివి తోటి అన్ని కనిపెడతాడుడి ఎవరు ఎక్కడ ఏ దొంగ ఉన్నా కూడా ఆ తెలివి తోటి కనిపెడతాడు రాజుగారికి నమ్మిన బటు అండి అతను
అవునా అండి
ఉమ్ తెనాలి రామకృష్ణని మీరు చూడ చూడాలండి చాలా బాగుంటుంది అతను తెలివి ఒక హ్యాట్స్ ఆఫ్ అండి
చూస్తా తప్పకుండా మీరు డోర బుజ్జి చూసి చ్చిరా అండి బాగుంటది చిన్న పూర
డోరా బుజ్జి చూసా ఆ చూసాను చూసాం గాని కామెడీ ఉంటందండి ఎలా అది పక్కనే పెట్టుకున్నా ఎక్కడెక్కడో అంటే మీరు చూసి రారా మేము చూడలేదు అ కామెడీ అనిపిస్తుంది ఇక పిల్లకైతే నచ్చుతది ఇప్పుడు ఇక నాకు అదింత చడోద్దు కద ోర్ మన్ ే డోర్మన్ చూడొచ్చు కానీ డోరా బుజ్జి అయితే కామెడీ అనిపిస్తది
అవునండి మా ఇంటికాడ చిన్న పాప వాళ్ళు ఉంటారు. ముగ్గురు పిల్లలుంటరు వాళ్ళ అమ్మా వాళ్ళ అమ్మాయికి. వాళ్ళు ముగ్గురండి టీవీ జూస్. త్తరు మస్తు జూత్తరు. అళ్ళు డోరా బుజ్జి అంటారు, టామ్ ఎండ్ జెరీ అంటారు, లిటిల్ క్రిష్ణ జూత్తరండి వాళ్ళు గూడా మస్. తన్పితాదలిటిల్. క్రిష్ణ జూతుంటే.
అవును లిటిల్ క్రిష్ణ బాగుంటదండి. చాలా బాగుంటది లిడిల్ క్రిష్ణ.
అవునండి. ఊ అవునవునండి. ఆ కార్టూన్స్ మీరు, ఆ ఆ.
షీన్శాన్ జూసారా.?
ఆహా చూడ్లేదాండి.
షీన్శాన్ గూడా చాలా బాగుండది. ఫుల్ తెలివిగా ఉంటది. ఫుల్ పంచలేస్. తే అన్నమాట ఆయన గూడా. ఊఉ.
ఊహూ ఇంకేంటి విశేషాలండి షాపింగ్ అయిందా మరి ఇంతకి పండక్కి?
ఆ కాలేదండి వెళ్ళాలి ఎలాంటివి తీసుకోలో అర్థం కావట్లేదు. ! ఆ మా అమ్మగారికి. క్క ఫోన్ చేసి ఒక్సారి కనుక్కొని షాపింకెళ్ళాలి. ఇక్కడే వెళ్తాం మేము దగ్గరపట్లో చార్మినార్, మధీనా ఇలాంటి ప్లేసెస్ కి మళ్ళీ జూబ్లీహిల్స్ ఉంది గదా! అలాం. ప్లేసెస్ కి ఎళ్తామండి.
అవునా అండి. ! మీరు మేము గూడా అక్కడ్నే కొనుక్కుంటామడి మా ఆ తమ్ము మామ పెళ్ళి వచ్చే నెలలా ఏప్రిల్లా.
ఆ ఊ సరేనండి మరి. ఓకే అండి మరి.
సరే అండి మరి.